హలో వినిపిస్ వినిపిస్తున్నా అండి ఏం సంగతండి ఏం చేస్తనారు
ఆ
తేసాంగా తని ఏం చేస్తున్నారు
మ్మ్ అంతేనండి కాదిగే
మ్మ్ ఎందు పని కాదు
ఎన్న సన్నట్
అఓ ఎందుకంటే
మ్ ఎందుకంటే అంతే
ఆ
బా చెప్పండి
ఆ ఏం అండి అసలు మీరు నాకు
ఏమైందండి
ఆ
ఉ ఏమైందండి
చెప్పాలి ఏద ఒకటి నాకు
రెడి అయి
ఏందండి
వెళ్తున్నారంట
మీఇంట్లో వాళ్ళ మ్ ఇన్స్టాగ్రామ్ అండి మరి రోజు రోజు మరి రాకుల తయారుతుతండి
ఎందుకండి
పిచ్చి పిచ్చి డైరెక్ట్ వచ్చాసినయిండి
ఊహూ మరి అయి చూస్తే అయ్యో వస్తాయండి
ఆ కాదండి ప్యూర్ అసలు మది ఇన్స్టాగ్రామ్ లో నే వస్తాయండి
ఊహూ హ్మ్
హ్మ్
అంతే ఏం చేస్తాం ఏమీ చేయలేం
హ్మ్ హ్మ్ హ్మ్ పోయి
చికెన్ ఫ్రై లివర్ ఫ్రైయా
హ్మ్ హ్మ్ లివర్ ఫ్రై చికెన్ ఫ్రై
ఊహూ
లివర్ ఫ్రై చికెన్ ఫ్రై
ఆ ఇనిపిచ్చింది ఇనిపిచ్చింది.
హుమ్మ్
అ
రేపు మధ్యాహ్నం కదా ఇంకా బండి తియ్యనండి అంటున్న.
ఆ సరే అండి.
హుమ్మ్ రేప్ మధ్యాహ్నం
అ
ఈరోజు ఎందుకో మీ టీం ఓడిపోయిద్దేమో అనిపిస్తుందండి. హలో
ఉహు మీ గేమ్ ఈరోజు ఓడిపోయేద్దేమో అనిపిస్తోంది అండి నాకు.
నా కూడా అన్పిస్త్. నంటున్ననండి ఇప్పటికి ముప్పై సార్లు చెప్.
ముప్పై సార్లు. ఓ వంద సార్లు చెప్పాలండి. మీ వాయిస్. కాక్పోతే నేనేం చేయాలండి.
ఆ సరే అండ్.
ఉహుమ్ హుమ్మ్ ఎందుకండీ అంత కోపం.
ఆ
ఉమ్మ్
అన్ని సార్లు అ
మానే మానే మానే హుమ్మ్
ఉమ్మ్ ఏమిటో అండి. ఏందో ఈ జీవితం. ఏంటో ఏం అర్థం కావట్లేదు జీవితం ఎటుపోతుందో. తన్నో
ఓహో ఉమ్మ్ మాట్లాడు ఏదో ఒకటి.
ఆలోచిస్తున్నామండి.
హుమ్మ్ ఐదు నిమిషాలు అయిపోయిద్దీ.
ఆ సరే అండి ఇంకేంటండి సంగతులు నం అలుందండి మ కా
ఎండా
యా పొద్దున్న చల్లగా నే ఉందండి నేనే నిద్ర లేసినప్పుడు పదింటికి అట్లా మాకు
రేపెండెంట్లు
ఏమో అండి మరి మాకు తెలీదు
ఈ రోజు టీవీలో దురదృష్టమా అవన్నీ చూస్తారా మీరు
లేదండి ఆల్రెడీ చూసాను నాలుగు గంటలు నేను చూడలేనండి అసలు నాకు అసలు టైం వేస్ట్ చేయబుద్ది కాదండి అసలా
అవునండి తెలుస్తుంది
నేను టైంని బాగా యూస్ చేస్తానండి
ఆ ఓకేనండి
అదే
అవును ఎట్లా వాడుతారండి మీరు టైం ని కరెక్ట్
అంతే అండి అది నా మైండ్ సెట్ వర ఉ
అలాగండి
ఉమ్
ఆ
ఉమ్
ఐ డోంట్ నో ఏంటండి
ఓ పాట పాడండి అండి నాకోసం కాసేపు
అట్లా పాడకూడదండి తప్పు
ఊ ఇంకానీ
ఆ
ఉ ఉ
ఎప్పుడు ఇప్పుడు తింటారా అండి భోజనం
ఉమ్ ఇప్పుడు తింటా అండి ఏ అండి
ఓకే ఆ క్లాస్ మళ్ళా నాకి కొత్తది
ఇంకాసేపు మాట్లాడు తార అండి
సరే అండి
పిచ్చా బి పి వచ్చిదండీ నాకి ఇంకా
ఎందుకండి ఊరికే ప్రశాంతంగా నిదానమే ప్రధానం అన్నట్లు ఉండాలి అర్థమైందా
ఉ ఉహు మాకు మాకు ఉండది లేండి నిదానం ఉ
హ ఆ
ఉమ్ అమ్మా
నిద్దర వస్తుందా ఎన్నింటికి లేచవు పొద్దున్న ఆడగడం మర్చిపోయాను
లేచాను పోనుకున్నాను లేగిచ్చాను బ్రష్ మల్ల పనుకున్నా
మళ్ళా పడుకుంటావా
ఉ
ఆ
కొన్ రో కొన్ని రోజులు రెస్ట్ తీ రెస్ట్ తీసుకోవాలి బాగా
అవును
ఊ
తీసుకోండి రెస్ట్ మళ్లీ గా తొమ్మిదో తారిక్ తర్వాత
హుమ్ ఎళ్ళలో లేదో ఫోన్ చేయాలండి ఫస్ట్ అస్ అర్జెంట్ గా
హుమ్
రిటర్న్ కొట్టేయండి అని చెప్త ఆ డబ్బులు మాకవసరం లేదు లేండి మీరు రిటర్న్ కొట్టాయండి
ఆ
వాళ్లు కొట్రు కొట్రు ఎట్లాగో హుమ్ హ
నాలుగు వేలా పోయినీ
మూడు వేల ఐదు వందలు
ఆ ఏందొ న్నీ ఎందుక్ మనకే ఐద్ ఇట్లా
అవుతాయ్ అండి కావలనీ
ఆ ఫస్ ఈ ఎమ్ ఐ ఎప్పుడు కట్టాలండి
మన్నయ్ కడ్
అదే ఎప్పుడండి డేట్
పదమూడు
హుమ్
హుమ్
టైమ్ కి గస్ ఫస్ట్ అటెంప్ట్ కట్టక్ కొంచెం ఉంటే ఇంటి మీదక్ వస్తరూ
హుమ్ సరే అండి
చెప్పండి మీ అన్నక్
హుమ్ చెప్పాను నేను ఎప్పుడో నాక్ ఏ సంబంధం లేదని చెప్ప మేమే చెప్పేస్ అని చెప్ప మొత్తం
ఆ
హుమ్ అది
ఏమున్నాడు మరి కడతా అన్నాడా
హుమ్ కడతా మన్నాడు
హుమ్ హు
హుమ్ హుమ్
హుమ్ ఆహా ఎంతాషె రాహా ప్రతీ రోజూ ఒక కొత్త టె వాలిసచ నేర్చుకుందాం అనుకుంటున్నానండి ఇంట్లో ఖాళీగుండి
తురండి టీచర్ గారండి కాసేపు కాసేపు టెక్నాలజీస్ నేర్చుకోండి అన్నీ చేయండి అన్నీ చేయండి ఒకేసారి
ఔనండి నేను ట్యాలెంటెడ్ మల్టీటాస్కర్ ని
ఊ మంచిదేగా అండి
ఊ
ఊ
మంచిదే అండి ఏ మాటకు ఆ మా
ఊ ఊ
ఆ
ఊ
ఎప్పుడు పడుకుంటే
ఊ ఏ లేదండి
అవునవును ఇదైతే నేను నాల్ గింటికి అట్లా ఫోన్ చేత్తానండి మళ్ళా అప్పుడు మాట్లాడుకుందాం సరేనా
ఉమ్ మీకు కుదిరినప్పుడు చెప్పండి
ఊ సరే అండి ఇప్పుటికైతే పెట్టేస్తాను ఇక నేనూ వెళ్ళి తింటాను ఆకలేస్తుంది
ఊ సరే అండి
ఆ అలాగే అండి జాగ్రత్తగా ఉండండి మీరు
ఊ సరే అండి
ఊ ఉంటా అండి
చరే అండి మరి ఉమ్ బాయ్ అండి
బాయ్ అండి